హలో హాయ్ అండి
హలో హాయ్ అ ండి బావున్నారా.
బావున్నా. మీరు బావున్నారు?
ఆ బావున్నానండి.
ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఖాళీగనే ఉన్నాం. తిన్నరా?
ఆ తిన్నాం. మీరు తిన్నరా? వంట అయిపోయిందా సాయంత్రంది.
ఆ అయిపోయిందండి.
అవునా. ఏం చేశారు మరి.
ఆ మామిడికాయ పప్పు చేసినం.
అవునా. అచ్చేశిల మీ దగ్గరా మామిడి కాయ
అవునండి. చెట్టుకు. మాకు చెట్టు ఉంది, అయితే చెట్టుకు అయితున్నయి.
అవునా
హ్ మీరేం చేసారండి ఇవాళ.
చికెన్
కదా. నీకు వంట చేయడం వచ్చా?
అ వచ్చు. మీ కొచ్చా?
ఆ వచ్చు అండి. ఇవాల చికెన్. మీరు ప్రిపేర్ చేశారా.
ఆ నేనే ప్రిపేర్ చేసినా. నేనున్ను కొంచెం మమ్మీ హెల్ప్ కట్ చేసింది. కట్ చేసి ఇచ్చింది మమ్మీ నేను వండినా.
అవునా.
హ్మ్ ఇంకా ఏం చేస్తున్నారు అందరు ఇంట్లో.
ఏం లేదండి. ఖాళీ అయితే బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇంట్లో వాళ్లందరూ.
అవునా.
హ్ మీకు ఎక్కు
రంజాన్ షాపింగ్ ఏం జేసారు. ఆ నార్మల్ అన్ని ఎంత వెజ్ నాన్ వెజ్ అన్నీ హ్ మేం చెప్పిం వింట
హా
మీరు తింటార వెజ్ నాన్ వెజ్
నేను వెజ్జే తిం కదండి నాన్ వెజ్ తిన్నయి. ఫ హ్
హ్ ఇంకా
చెప్పాలండి ఈ పండుగ ఎలా జరుపుకున్నారండి
పండగ మంచిగానే జరిగి పోయింది మంచిగానే జరుపుకున్నాం డ్రెసెస్ తీసుకున్నారా. ఏం దిసుకున్నారూ మరి
నేనే గా
ఆ బట్ టైప్ మోడల్ తీసుకున్నారా. అంటే హెవీగానే తీసుకున్నారా లేకపో ఒకటి నార్మల్
లేదండి ఒకటి హెవీ ఒకటి నార్మల్ హ్ కాశ్మీరి బ్యాంగిల్స్ ఇగా దాని మీద మ్యాచింగ్ జ్యవెల్లరీ
ఆ అన్నీ తీసుకున్నారా హ్ హ్
ఉహు
ఇంకా చరుకుమ్మా బిర్యానీ జెశిల్లా
నాకు పెద్ద వంటరాదండి మా మమ్మీ వాళ్ళు వం వండిర్
అవునా
హు
పక్క వాళ్ళకి ఇచ్చింన్న హిందుస్ వాల్కి
ఆ ఇస్తామండి
హు
ఇ కు షాపింగ్ అంటే ఇష్టమేనా
ఆ చాలా ఇష్టం
స గంటలు గంటలు చేస్తారా లేద చివరగా గంటలు వచ్చిసేస్తారా
మేం చేయం ఇష్టం ని మేం చేయం డాడీ ఏ తీసుకొత్తరు
అవునా
హు మాకు బాలీడింగ్ చేయడం రాదు ఆ డాడీకే వచ్చు
అంటే సెలెక్షన్ లోయన
ఆ సెలెక్షన్ ఆ పంపిస్తారు ఫిక్స్ లాస్ట్ టైం అయితే ఎట్లనే పంపించ చిల్ ఇవాళ అయితే నార్మల్గా తీసుకున్నాం కాటన్ డ్రెస్సెస్ ఎక్కువ ఏమి తీసుకోలే హు లాస్ట్ ఇయర్ ఏమో డాడీ మంచిగా సెలెక్ష న్ చేసి పిక్స్ పెట్టిండు పిక్స్ పెడితే తీసుకొచ్చిండు సెలెక్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ మంచి పండుగ అయింది ఈసారీ సరిగా చేయలేదు అంటే షాపింగ్ ఏం చేయలేదు మిగతా అన్ని మంచిగానే జరుగు ప్పన హు ఉమ్
ఇంకా ప్పుడు రాలే కదా ఏమైనా ప్లాన్ వేసారా కెన వెడానికి
చుట్టాల దగ్గర వెళ్తున్నామని ఆలోచిస్తున్నాం కానీ ఇప్పుడు ఉన్నాయి కదా పిల్ ఇంకా తమ్ముడు వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చూద్దామని మే మీ స్టార్టింగ్
అవునా
ఆ అవును
మూవీస్ చూస్తారా మీరు సినిమాలు
ఆ చూస్తాం మీర్ చూస్తరా
నేను ఎక్కువ డ్రామాస్ చూస్తానండి మొబైల్లో మూవీస్ ఎ ఆ పాకిస్తాన్ ఇన్ దా వాస్కోడిన్ గామాస్
అవునా అవి కూడా మంచి ఉంటాయి కోరియన్ డ్రామాస్ నేను చూడలే కానీ పాకిస్తానే డ్రామాస్ మంచు అది కూడా చూస్తా నే హ్మ్ బావుంటాయి
ఇంకా
హా...... మీకు పల్లెటూరు ఇష్టమా లేదంటే సిత్త పట్టణం అంటే ఇష్టమా
పల్లెటూరే ఎందుకంటే ప్రశాంతంగా ఉంటది ఆ సిటీలలో ఫుల్లు ట్రాఫిక్ ఉంటది
అవును చాలా ఎక్కువ శబ్దం బాగా ఉంటేది చ
ఆ
హ్ మ్
వళ్ళు ఉంటది మీకీ ఏం ఇష్టం
హలో హలో ఫ్రూట్స్ లో నాకు మంగో ఇష్టం అండి
ఏమైనా ఆ సేమ్ నా గూడ అదే ఇష్టం
ఏమో
ఊ
ఇంకా వన్ మంత్ వన్ అండ్ హఫ్ మంత అయితే వస్తాయి మార్కెట్ లోకి సీజనిన్ ఇప్పుడు స్టార్ట్ కదా ఊ
ఇంకా దగ్గు అయిపోయిందా
అ దగ్గు వస్తుంది
ఊ ఇంకా ఇంకా ఎప్పుడు తింటారు మీరు నైటేనా నైట్ అయితద తినే సరికి
కొంచెం లేట్ అయితది తినేస్తే నైన్ నైన్ థర్టీ టెన్ అట్ దనింట
మేము కూడా అట్లనే తింటాం కాని ఇగ కొంచెం అలిసిపోయినాం ఇవాళ తొందరగానే తినేసినాం ఇగ
అవున ఓకే ఆ
ఇంకా
మీకు గేమ్స్ అంటే ఇష్టమా స్టడీస్ అంటే ఇష్టమా
సా
గేమ్స్ ఆడార
ఉ ఆడం అసల్ ఆడం మీరు ఆడతర
స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఆడినాం కానీ ఇప్పుడు ఆడట్లేదు
ఉహు
మ్
స్కూల్ టైమే మంచి ఉంటాయి
అవునండి మంచి ఫ్రెండ్స్ ఉంటారు, ఉ గేమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాలేజ్ లైఫ్ అంతా ఎంజాయ్ చేయలేం స్కూల్ లైఫ్ చేసినంత అ హలో హలో పోతది అమ్మే